హలో ఎలా ఉన్నావ్ నేను బాగున్న నువ్వు ఎలా ఉన్నావ్
నేను కూడ బాగున్నాను ఏం చేస్తున్నావు
ఏం లేదు ఇప్పుడే డిన్నర్ చేసేసి వచ్చి కూర్చొని ఉన్నా నువ్వేం చేస్తున్నావు
నేను కూడా ఏం లేదు డిన్నర్ చేసేసి ఇట్లే ఇంగ విండో దగ్గర చల్ల గాలి వస్తాం టే ఆ విండోలో చూసుకుంటా ఇంగా ఆ గాలిని ఆస్వాదించుకుంటా ఉన్నా
ఇంకా ఈరోజు కాలేజ్ వెళ్ళింటివా
లేదు ఇంగా స్టార్ట్ అయితుంది ఇంగా ఈ మంత్ సిక్స్టీన్ నుంచి అన అం టున్నారు స్టార్ట్ ఏమో అయితాంది ఇంగా ఫీజే చానా బాధ అయితుంది నాకి అది గుర్తు తెచ్చుకుంటే
అవును కాలేజ్ ఫీజు కూడా ఎక్కువ ఉంటుంది నా కాలేజ్ ఫీజే ఏం లే ఈ మధ్య చూసుకుంటంటే స్కూల్ ఫీజ్ చూస్ తే షాక్ అవుతున్నాం అసలు
నిజమే ఇంగా చిన్న క్లాస్ ఫీజు కూడా ఇంగ ల్యాక్స్‌లో ఉంటాయి కొన్ని స్కూల్స్‌లో అయితే
మన స్కూల్ డేస్‌తో కంపేర్ చేస్తే చాలా డిఫరెన్స్ ఉంది కదా ఇప్పుడు
ఉమ్మ్ అవును ఇంగ అప్పట్లో ఫీజు మేనేజిబుల్‌గా ఉండేవి అనమాట
ఇప్పుడు అడ్మిషన్ ఫీ అంట ట్యూషన్ ఫీ అంటా బుక్స్ ఫీ అంట ట్రాన్స్ పోర్ట్ ఫీ అంట లిస్ట్ అయితే చాలా పెద్దదైపోయింది
నవును ఇంగా అవే కాకుండా ఇంగా యూనిఫార్మ్స్ కొనియ్యాలి షూస్ అంటారు ఇంగ యాక్టివిటీ ఫీజు అవి అంతా సపరేట్ కదా
అవును వీళ్ళని ఈ మధ్య ఈ స్కూల్ రూల్స్ ఎలా ఉన్నాయంటే బయట కూడా కొననివ్వడం లేదు పేరెంట్స్‌కి మేమే ప్రొవైడ్ చేస్తాము మీరు ఫీ కట్టండి అని చెప్పి ఒకేసారి ల్యాక్స్ ల్యాక్స్ తీసు కుంటున్నారు వాళ్ళు ఫీ తో కలిపి
వును అవునంట కదా ఇప్పుడు ఏదో బుక్స్ కూడా ఇష్యూ జరుగుతాంది కదా యూనిఫార్మ్స్ అంట బుక్స్ అంట నేను కూడా ఇన్స్టాగ్రామ్‌లో చూసా చాలా
చూడు ఇలా అయితే పేరెంట్స్‌కి ఫినాన్షియల్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది కదా
అవును అది కూడా కరెక్ట్ ఇంగ ఎస్పెషలీ ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలు ఉంటే ఇంగా చాలా కష్టం అయితుంది ఒకరు ఇద్దరు ఒకరైతే మేనే చేయగలగరు
హుమ్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అని అందరూ అంటారు కానీ ఎడ్యుకేషన్ కాస్ట్ కూడా చాలా పెరిగిపోయింది ఇలా ఉంటే ఎలా చెప్పు
నిన్న కొన్ని పేరెంట్స్ అయితే ఇంకా స్కూల్ ఫీజ్ కోసం ఇంకా లోన్స్ కూడ తీసుకుంటున్నారు అసలు వాళ్ళ అంటే అంత పెరిగిపోయినాయి అనమాట ఫీజేస్ కూడా
అవును పిల్లల ఫ్యూచర్ కోసం ఎంత కష్టమైన చేస్తున్నారు వాళ్ళయితే
ఉమ్ ఆ అవును ఇంగ చాలా పేరెంట్స్ ఇ ఎక్ట్రా వర్క్ కూడా చేస్తారు పార్ట్ టైమ్ అంటా ఇలా చేసి యార్న్ చేసి ఇంక వాళ్ళకి కడుతున్నారు ఫీజు
వాళ్ళకి చిల్డ్రన్ మంచి ఎడ్యుకేషన్ పొందాలి అని ఒక గోల్ ఉంటుంది కదా
నా నువ్వు నిజమే కానీ అంతంత ఫీజు కట్టడం అంత అవసరం లేదు అనిపిస్తుంది ఎందుకంటే ఆ ఇవంత ఇప్పుడు రాను రాను ఇంకా మనం యూ టుడే నుంచి అంతా నేర్చుకోవచ్చు ఏమంటే ఇం వాళ్ళు ఫికేషన్ ఇవ్వాలి కాబట్టి ఇంగ మనం స్కూల్లో జాయిన్ చేపియాల్సిందే ఖచ్చితంగా
అది కూడ నిజమే వీళ్ళు ఎలా పెంచుతున్నారు స్కూల్ బిల్డింగ్ అంటా స్మార్ట్ క్లాస్ రూమ్స్ అని చెప్ ఏసీ క్లాస్ రూమ్స్ అని చెప్పి పెంచేస్తున్నారు
అవును అదేమో నిజమే ఇంకా అంటే ఇప్పుడు వాళ్ళు కట్టిన బిల్డింగ్స్ ఇవంతా లోన్ తీసుకొని కట్ కంటుంటారు కదా ఇవంతా లాగాల అంటే ఇంకా ఆ వన్ ఇయర్ లోని పిల్లల దగ్గర లాగేస్ స్తున్నారు ఇట్ల పెంచి
ఇంకా ఈ టెక్నాలజీ యూజ్ చేయడం మంచిదే కదా ఈ మధ్య
అవును మంచిదే ఇంగా ఎందుకంటే ఇంగ కానీ అందరూ అంత అంటే దాన్ని అం అంత చేయలేరు కదా మిడిల్ క్లాస్ వాళ్ళు కూడ ఉంటారు పూర్ పీపుల్స్ కూడఉంటారు
మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి చాల బర్ధన్ అయిపోతుంది
అవును ఇంకా చూసుకుంటే ఇంకా బుక్స్ ప్రైజెస్ కూడ ఎక్కువ అయిపోయాయి
అవును ఇంక దీనితో పాటు వాళ్ళు బ్యాగ్స్ కావాలంటారు స్టేషనరీ ఐటమ్స్ కావాలంటారు ఇవన్నీ చూసుకుంటే ఇవన్నీ కూడా కాస్ట్లీ ఐటెమ్స్
ఉమ్ ఆ అవును నిజమే ఇంగ అది కాకుండా ఇంకా ట్రాన్స్పోర్టేషన్ ఫీజ్ అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది అది ఎంత డిస్టెన్స్ ఎంత తక్కుఉన్నా కానీ ఫీజ్ మాత్రం చాల పీక్స్ లో ఉంటుంది అ న్నమాట
అవును నిజమే డైలీ స్కూల్ బస్ యూస్ చేస్తే అర్లీ అమౌంట్ చాల పెరుగుతుంది కదా
ఉ అవును చాన పెరుగుతుంది ఎందుకంటే కొన్ని స్కూల్స్ లో అన్యువల్ డేస్ స్పోర్ట్స్ డే కోసం కూడా ఎక్స్ట్రా చార్జెస్ ఉంటాయి గద
అవును స్మాల్ ఎక్స్పెన్సెస్ అన్ని కలిపి పెద్ద అమౌంట్ అయిపోతుంది అప్పుడు
అవును నిజమే ఇంకా చూసుకుంటే ఇంకా ఆన్లైన్ క్లాసెస్ టైమ్ లో కూడా పేరెంట్స్ లాప్టాప్ కొన్నారు అనమాట
ఇంటర్నెట్ కనెక్షన్ కూడ కంపల్సరీ అయింది
అవును నిజమే ఇంగ టెక్నాలజీ వల్ల ఇంకా లెర్నింగ్ కూడా ఈజీ అయిపోయింది రాను రాను ఇంకా ఈజీ అ తుంది ఏమో
కానీ ఎక్స్పెన్సెస్ కూడా ఇంక్రీజ్ అయ్యాయి కదా
ఉమ్ అవును నిజమే ఖర్చులు ఏమి చనా అయితున్నాయి అన్ అంటే ఇప్పుడు ఫోన్స్ కొనెల లాప్టాప్ కొనేల కాలేజ్ వాళ్ళ అయితే క్యాలిక్యులేటర్లు అంటా ఏంటేంటివో కొనెళ మనం
అవును అదంతా ఎక్స్‌ట్రా ఎక్స్పెన్సెస్ అన్నమాట ఇంక గవర్నమెంట్ స్కూల్స్ చాలా ఇంప్రూవ్మెంట్ జరుగుతున్నాయి
అవును నిజమే అసలు నన్ను అడిగితే చాలా బెటర్ తెలుసా గవర్నమెంట్ స్కూల్స్ అసలు ఏం ఫీజు లేకుండా చదిపిస్తాను అంటే చాల గ్రేట్ ఏమంటే వాళ్ళ మెయిన్ మోటో అందరూ ఎడ్యుకేటెడ్ అయి ఉండాల అందరికి నాలె డ్జ్ ఉండల అనేది మంచి మోటో అసలు
అవును నేను విన్నా అదే ఫె సిలిటీస్ బాంట గవర్నమెంట్ స్కూల్స్లో
న ఇంగ పోల్చుకుంటే ప్రైవేట్ స్కూల్స్ కంటే ఇంగ గవర్నమెంట్ స్కూల్స్లోనే మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందరికీ అఫోర్ట్బుల్గ ఇస్తున్నారనమాట
అదే కదా కావాల్సింది కూడా క్వాలిటీ ఎడ్యుకేషనే కదా ఇంపార్టెంట్
అవును ఇంగ ఎడ్యుకేషన్ రిచ్ పీపుల్కి మాత్రమే కాకూడదని అందరూ ప్రతి ఒక్కరు చదువుకోవాలని వాళ్ళ మెయిన్ ఎయిమ్ అనమాట
ఎవ్రీ చైల్డ్కి ఈక్వల్ ఆపర్చునిటీ ఉండాలి
నిజమే కానీ పేరెంట్స్ ప్రెషర్ చూస్తే కొంచెం బాధ అనిపిస్తుంది నాకు కూడా ఇప్పుడు నాకు కూడా ఫీజ్ కట్ ట్టాలి అసలు టూ ల్యాక్స్ వరకు కట్టాలి చాలా బాధ అయితుంది ఎందుకు ఇంత ఖర్చు పెట్టేసుకుంటేస్ అంటే ఎంత ఖర్చు పెట్టానాని
అంతే ఇంకా వాళ్ళు ఓన్ నీట్ సెక్రిఫైస్ చేసి ఫీ పే చేస్తారు ఎలానో
ఉమ్ అవును అసలు పిల్లల కోసం అయితే చాల చేస్తారు వాళ్ళు
అవును ఇంకా పిల్లలు కూడా ఆ వ్యాలు అర్థం చేసుకోవాలి
అవును నిజమే కానీ ఈ జనరేషన్లో ఆ పిల్లలు ఎక్కడ ఉన్నారు చెప్పు ఎంతసేపు అమ్మ నాన్నని ఏడిపించడమే వస్తుంది గాని
అది కూడా నిజమే ఎప్పుడు చూడు టైమ్ స్పెండ్ చేసి వేస్ట్ చేస్తూ ఉంటారు
ఉమ్ అవును నిజమే ఇంగ టీచర్స్ ఎఫెక్ట్ని రెస్పెక్ట్ చేయ్యాలి మనం
అది కూడా నిజమే పేరెంట్స్ హార్డ్ వర్క్ని కూడా ఎక్స్ అప్రిషియేట్ చేయాలి
అవును ఇంగ స్కాలర్షిప్ ఆపర్చునిటీస్ గురించి కూడా తెలుసుకోవాలి కదా మెయిన్గా కానీ నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఓసీస్ ఉండల వాళ్ళకు అసలు ఏ స్కాలర్షిప్ కూడ రాదు అంతా ఫిల్ చేపించుకుంటారు ఫార్మ్స్ కానీ స్కాలర్షిప్ కూడా ఏమి రాదు పడ్లే
అవునది నిజమేలే నేను ఒకసారి ఫీల్ చేసిన ఓసి అని చెప్పి నాకు కూడా ఏమి రాలేదు మెరిట్ స్కాలర్షిప్స్ కొంతమందికి చాలా హెల్ప్ చేస్తాయి
అవును కానీ మనలాంటి వాళ్ళతో చాలా తగ అసలు ఏమి హెల్ప్ కావు మనకి గవర్నమెంట్ నుంచి ఒకటి రాదు ఏంది కాదు మనమే ఎంత సేపు మనం ఎంచుకోవాలా ఓటు వేసుకోవాలా గాని మనకి ఏం రావు గవర్నమెంట్ నుంచి
ఇంకా స్కూల్ ఫీజ్ ఎక్కువ ఉండడం క్వాలిటీ గ్వారెంటీ అని చెప్పలేం కదా
అవును నిజమే కానీ ఇంకా స్టూడెంట్ ఇంట్రెస్ట్ అండ్ టీచర్ సపోర్ట్ కూడా ఇంపార్టెంట్ కదా
మంచి ఎడ్యుకేషన్ అంటే బిల్డింగ్స్ మాత్రమే కాదు
అవును అసలు బిల్డింగ్స్ లో ఏముంటుంది ఏమన్నా బిల్డింగ్స్ మనకి ఏమన్నా చదువులు చెప్తాయా మనకి వాళ్ళు నేర్పియాలి అక్కడ గుడ్ వాల్యూస్ అంట డిసిప్లిన్ అం నాలెడ్జ్ అన్ని నేర్పిస్తేనే ఒక స్టూడెంట్ అని చెప్తారు
అది నిజమె ఫ్యూచర్ లో ఎడ్యుకేషన్ ఇంకా అఫర్డబుల్ అవ్వాలి అని కోరుకుంటున్నా నేనైతే
ఉమ్ ఆ అసలు ఈ జనరేషన్ కి ఇంత పెరిగిపోయిందంటే ఇంగ ఫ్యూచర్ లో చాలా పెరుగుతుంది అది కొంచెం తగ్గి అంటే మంచిది ఎందుకంటే ఇంగా ఇంగ రాన్ రాన్ రాన్ రాన్ టెక్నాలజీ ఇంక్రీజ్ అయ్యేది ఇంకా ప్రైజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అన్న మాట
అవును అది నిజమే ఇంకా ఈ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఎవరు ఎడ్యుకేషన్ మిస్ అవ్వకూడదు ఎస్పెషలీ పూర్ పీపుల్ మిడిల్ క్లాస్ పీపుల్
ఆవును నిజమే పూర్ పీపుల్ కి ఏమి పూర్ పీపుల్ ఇంకా పూర్ అవుతునే ఉంటారు రిచ్ పీపుల్ ఇంకా రిచ్ అయితానే ఉంటారు ఇంకా మధ్యలో ఉంటారు కదా మిడిల్ క్లాస్ వాళ్ళు వాళ్ళు చచ్చిపోతారు అట్లా పూర్గా ఉండరు అట్లా రి చ్గా ఉండరు వాళ్ళు
అవును ఇది నిజమే ఆ చెప్పు ఎడ్యుకేషన్ అనేది బర్డెన్ కాకుండా ప్రతి ఫ్యామిలీకి రీచ్ అయ్యే ఆపర్చునిటీగా ఉండాలి
అవును అసలు ఈ డిస్కషన్ ఎంత నచ్చిందంటే నాకి
అవునులే ఇంక ఎడ్యుకేషన్ వాల్యూ ఎంత ఇంపార్టెంట్ తో దానిని అఫర్డబుల్ గా చేయడం కూడా ఇంపార్టెంట్ అని తెలుసుకుందాం ఈ రోజు
అవును సరే ఇంకా డిన్నర్ చేసేసి వచ్చి చేస్తా
ఆ సరే అయితే బాయ్
బాయ్